ంది వెనకాల కా
ఏమి లేద్ర అగ హ ఇళ్ల్ సగ అని హుల్లి గాడ్డలు కింద బశిన కింద పోతా ఇ బ ఎత్తనా ఎత్తి అంత సాజరాాల అన్ సతానా
ఉల్లిగడ్డ తీస కున్నా
పెల్లిగడ్డ అప్పుడు అంగట్ల పోయిన సరే అంగట్ల
ఎ ఎంతకే ఎన్ని కిలోలు ఇచ్చిన్రు
వంద రూపాయలకు ఆరు
వంద రూపాయలకు ఆరు ఆ మంచగుండాల గడ్డా
మంచిగానే ఉన్నాది పెద్ద పెద్దగా
పెద్ద పెద్దగా ఉన్నారా సావర్థని ఇలు సావథానాయిద
ఆ ఉల్లిగడ్డలు బయ ఇ ఇ కిన్న వచ్చిన డబ్బా తెసి అదంతా పొట్టు అంత ఉడతా ఇ ఇటు తత్ ఇ చిన్నగా ఉన్న ఇ అ
అ
ఇటు జు తే ఇదే కనిపిస్తా అదే అడు చూస్త అదే కనిపితంది అని ఎన్ని సాదర లే
సర సర ఉమ్మలగర్
ఉమ్
బాగున్నాడు బాగున్నాడు అ డ్యూటే పోయిండు డ్యూటే
లేదురా చిన్నోడు పఠం చేయించుకుంటాన అంటే పోయిండు ఉమ్ ఫస్ట్ హ్మ్మ్ అఐ ది చేసుకుంటా అన్నాడు
మా సాయంత్రం సల పడ్నక పోక పోనా
ఆ గంట సేపు ఆడుకుంటున్నాడు గ మళ తర్వాత ఏడు గంటకు క్రికెట్ స్టార్ట్ అయితదట
ఆహా
అయితే కటింగ్ చేయించుకోడానికి పోతే ఎండపూట ఎవరు ఉండరు కటింగ్ చేయించుకోడానికి పోతే అలా టైం అయితాది క్రికెట్ పోతుది
ఆహా ఇపుడే పాయిండా కటింగ్కు
కటింగ్ చేయించుకొని వచ్చినక స్నానం చేసినక ఇంట్లో ఉంటడు
ఆ
ఏదో డ్రాయింగ్ వేసుకున్నాడు చుతాడు మ్యాచ్ చూతాడు వా డాడీ తెలవని అన్ని చెప్తా ఉంటాడు
ఆ
ఏ ఏ ఎన్ని కోటిన్రు ఎన్ని రౌండ్స్ ఎని తిసిండు ఎన్ని బాల్స్ అయినయ్ ఆ
అని చెప్తాడా
ఆవును చెప్తాడు ఈ ఈడేవాడువో ఆయనేవాళ్ళు ఆయనేవాళ్ళు ఆయ ఏయ్ ఏంటిది ఇదే ఇది అని అడుగు తాంటడు
బావ కు తేల్వద వాళు
కొందరు తెలుసు కొందరు తెలియదు చినొనుకు తెలిసినంత తెలియదు
అబ్బో
హ్మ్ క్రికెట్ చూస్తూనే ఉంటారు విని ముచ్చట వినికే అయితది
అంతేనా
ఆ
అచిరామనరు కేక్ కట్ చేసలా అకా
కట్ చేయలేదు ర
ఎలా
ఏమున్నది కొత్త బట్లు తెచ్చుకోవాలి తెచ్చిండ వేసుకున్నామా గుడికి పోయినం కొబ్బరికాయ కొట్టి తినం
ఆ
కోటినాం ఇక పిల్లలకు ఎండ పూట తుమ్బసప్ తీసుకున్నారా
థమ్స్ అప్ తీసుకున్నావా? అవును
కౌంస తీసుకని మనిషికో గిలాస పోసిన
ఆ
మనిషికో గిలాస పోసినా, కేశవపూర్ పోయిరాంగ స్వీట్ తెచ్చిన.
కేశవపూర్ పోయి ఆ రోజు ఎందుకు పోయినవ్, తెళ్లారి పోయినవ్ కదా కేశవపూర్.
లేదు ఆరోజు కూడా వొయినా.
ఆరోజు కూడా పోయినవా? అవునా
ఆ రోజు కూడ వొయిన ఆ రోజు వొయినా వ చ్చిన అచ్చెటప్పుడు సేపు అదే మన స్వీట్ తెచ్చిన. పిల్లలకు అందరికీ తలింత, తలింత ఇచ్చిన.
సొంపాపిడి గదా?
ఆ నేనే తెచ్చినరా
ఆ
వేరే దెచ్చిన అది సరిపోలేదు సోంపాపిడి.
ఆ హా వేరేదిసు తెచ్చినవా
మ్మ్ అరే మా పెండ్లి రోజుకూ కూ ఏదై న చేసుకుంటం అంసరమ రా వీళ్లకు
ఎవళు
గదే సతీష్ గాని పెండ్లం
ఆ మేం చే ఆమె ఏం చేస్తలేదట్నా, ఆమె బర్త్డే చిన్నపిల్లలెక్క చేసుకుంటాది కదా
ఆ ఆ అన్న గట్గ కాదురా ఇగ పిల్లలందరి పిత్తాంది
ఆ
పిల్లల్ని అందరిని పిల్స్తాంది. ఆ కేక్ కట్ చేయదా, కేక్ వాళ్ళకి ఏం తక్కువ ఉన్నది. ఆ కేక్ కట్జేయదా నౌకరేనే అంటే, మేం కట్ చేత్తం కట్ చెయం అది మా ఇష్టం.
అంతే మనిష్టం తోటి తప్పేముంది చేస్ ఉంటది అక్క అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు
ఆ
వాళ్ళ మాటలు పట్టించకోవద్దు. మీ మీ నా మా ద పిన్నీ గారు కూడా మొన్న మా ఇంటి దగ్గర ఇంటి ముందు ఇంత భూతాలు కావచ్చు కార్లా వచ్చి డీజిలు అయిపోయిందంటా మా అమ్మ వాళ్ళింటి ముందు ఆగింది బండి దొబ్బ లేక పో ఈవులే సతీష్ గారు
ఆ కారులోనా
ఆ దబ్బ దబ్బ చి మమత మమతా అని పి ధర్మ గడ్డనే కూసో
మ్మ్ మాతో మాట్లాడతలేదో ఆమెతోని
ఎందుకు మాట్లాడుతలే క మమత మమత అనంగనే
ఆగు దాని గురించి ఏమనద్దు ఈమె పోయి చెప్తది
ఏ నేను ఏమనలేదు ఇప్పుడు అడిగినా ఏ బానే పిలుత్తాంది కాబట్టి నేను మాట్లాడతానవ అంటే మాట్లాడతార అట్లెట్ల ఎవళు మాట్లాడరా ఏందే ఆ బొచ్చు అది మా ఇంటి కొచ్ పోతది సంతు బావలింటికి పోతది పోతే మల్ల చుట్టాలొల్లింటికి పోతాదంట అంటే అంతకు ముందు బాగా పోయి మాట్లాడుతలేవు కదా పిన్ని కన్పిత్తలేవు కదా అని అంటే ఇత్తాండ్రో
ఎందుకు ఇత్తలేడు ఇత్తాండు
ఇయ్యాల వచ్చి తీసుకుపోయిండు బండి ఇగ ఆమె అట్లా ఉన్నది కదా ఇయ్యకపోతే గో అని
హ్మ్మ్
అదే ఇయకుంటే ఏం అనుకుంటారో
ఇయ్యకపోతే అనుకుంటారు హ
అయితే మంచిగా మాట్లాడుతుద పిన్ని మరిది తోటి ఆమె అప్పుడు ఒకసారి అట్లా మాట్లాడింది కదా వేరేటిగా అనీ నేను అంటే మంచిగా మాట్లాడతాది రా అని అన్నాను కానీ అందరం అడ కూర్చున్నాం వట్టిగానే ఎటు పోయేస్తానవ్ అనుకుంటా అడిగింది అడిగీతే రోడ్డుపోయి వస్త అంటే బండి లేద అంటే బండ్లు ఎవరు ఇస్తారు ఎవరు అడిగినా ఇస్తలేరు కదా అని అన్నది సందీప్ వాళ్ళ భార్య అప్పుడు ను పో అంటే అంత అప్పుడ అనే కాదు కాని ఆమే అంతకు ముందు కారణం నాకు నచ్చట్లేదు. సతీశాల బిడ్డ బర్త్డే అప్పుడే బావకు నాలుగేసాల ఫోన్ చేసి బర్త్డే బర్త్డే రా రా అని ఫోన్ చెత్తంది. బావ వచ్చి సరుకు సతీష్ వాళ్ళ బిడ్డ బర్త్డే అట అంటే అవసరం లేదు నువ్వు ఏడికి పోవుడు అవసరం లేదు వాళ్ళింటి కే పోవుడు అవసరం లేదు అని నేను అన్న అనంగనే సప్పుడిక పోలేఇక ఓ నాలుగు ఐదుసార్లు ఫోన్ చెత్తండు సెకండ్ బర్త్ డే అప్పుడు మొన్న ఫస్ట్ బర్త్ ఆ ఫస్ట్ బర్త్డే అప్పుడు వీళ్ళు అందరు పోలేదు అప్పుడు వాళ్ళ అమ్మాయి అనుకోలేదు వాళ్ళ అమ్మాయి కూడా అనిపోయినాక కూడా అందరిని పిలిచి బయట చేయట్లేద మొన్న సెకండ్ బర్త్ డే అప్పుడు ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఒ సెకండ్ కొ థర్డ్ కో ఒకఅప్పుడు అప్పుడు వీళ్ళఎవళ్ళు పోలే ఇక మొన్న వీలస్వామి మావయ్య శ్రీరామ్ మావయ్య శ్రావణు పోలయ్యా ఒక మధుబాబు పోయినట్టేమో ఉన్నాడు. అదే ఇంకా నువ్వు మొన్న ఆ అది ఫోటోస్ విలాసకి రాని అని అన్న కాని నుంచి ఇంకా నాకు అసలు చెప్పినా మొన్న సరిదకున బాగున్నట్డు చెప్పినా ఇట్లా అంటా అంట అంటే మీతోనే వాళ్ళు అన్నాడని బాగున్నాన్నని అడిగింది ఇది తెలిసినా ఎవరంటే ఏ ఉన్నది వాళ్ళ నేను ఎందుకు చెప్పాలో తెలిసింది నాకు అని అన్నా అంటే సప్పుడు చేస్తలే అయితే పిన్నీ తో డైరెక్ట్ అన్నడంట స్రవంతి పిన్ని తోటి
దరక్ పనిలేదు అట
ఆ
ఎవల్తోనో అంటంటే ఇన్నదాట
ఎవల్తోనో అంటంటే విన్నడటన
లోళ్ళులు అయితే అని చెప్ప పోలేదట
కాలవలవల్ల లేట్ ఐందన ఇప్పుడు నువ్వు మాత్రం చెప్పాలంటే ఎప్పుడ చెప్పకపోదువ అక్క ఎందుకు అని ఊకుంటుంది నేను కూడా ఏం అనలేదు అక్క అని అంటే మాకు ఎందుకు ఇప్పుడు మాకు కుమార్స్వామి బావే డైరెక్ట్ అడిగిడు కోటర్స్ కట్టుకుంటారా పావనక్కతోని చెప్పి ఇవి ఇప్పిస్తాలే వద్దు బాగా కొంచెం పరిస్థితులు బాగాలేేవు తర్వాత చూద్దాంలే అని నేను అన్నా ఆయిన ఎందుకు ఇట్లా అంటడు ఎప్పటికి నాదే గెలుస్తాను అనుకుంటాడ నేను
క పిల్లి అట కళ్ళు మూసుకొని తగుతదట రా.
ఆ
నన్ను ఎవళు చూత్తలేరాని
ఆ అదే ఉన్నాది ఇప్పుడు అక్కడనే ఉం
కానీ అందరు చూత్తరు
అందరు చూత్తరక్క ఎవరికి ఎవరు ఇప్పుడు ఒకల్లా క్యారెక్టర్ ఎందో ఒకరోజు చూస్తే తెలవదా అక్క మనం అంతా పరిక్షించామ అక్క. ఒక్కసారి కొడితే ఎవరెంటో అని అన్నీ తెలిసిపోతాయ్ ఆనాకా అయతేనాస అయిపోయిందా
ఎక్కడ ఇగో ఉల్లిగడ్డలు పై పై పొట్టు తీ చానా
పైపై ఫోటో తీత్తనా మొత్తం ఫోటోతీత్తే కరాబైతాయ్ అక్క పై పై పొట్టు ఉండనీయాలే అసలు మొత్తం తీయకట్ల.
మొత్తం తీత్తలేను రా వేస్ట్ గిట్లా లేత జూస్ నావ
ఆ ఆ ఎండిపోయి లేసినట్టు అయ్యాయి టేప్ అలా చూసుకో ఏమో నేను కూడా తీ చూల్లా కొన్నే ఉన్నాయి ఉల్లిగడ్డలు ఇట్లా అమ్మితే తీసుకోవాలే.
ఆ అల్లం కూడా తీసుకోవాలి అల్లం లేదు అల్లం కొద్దిగనే ఉన్నాయి.
తీసుకోవాలి అల్లం తీసుకోవాలి ఉల్లిగడ్డ తీసుకోవాల ఈ రవ్వ అయిపోయింది ఇది అయిపోయింది ఉం ఎం చెత్తాళ్ళు చిట్టి గిట్ల ఏం తలు
చిట్టి వాళ్ళ పెద్దమ్మలు ఇంటికి పోయింది
అయ్యో అక్క నడుస్తుంది కద మాన్ వాక్క
చెనాంగా ద కొన్ పోయింది ర
ఆ ఒకే ఒకే
ఆ